హలో హలో ఆ ఇనిపిస్తుంది
అదే వాయిస్ రాలేదు
ఎం చేస్తున్నవ్
ఏం లేదు ఇగొ విల్లోళ్ళొస్తే ఆగుదామని అందుకే
ఆ
నువు తీషినవా సదివినవా
ఇగో తిసిన ఇప్పుడే అంత పెద్ద పెద్దగున్నాయి
ఉమ్ అదే ఎట్లాగో అప్ పైన అంతా గూడా అల్లనే ఉంటది గదా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా అని నేను అనుకుట్నా ఎందుకంటే అవుట్పుట్ చూపియాలె కదా
ఆ ఆ
ఎట్ల అని నేను అంటున్న మరి
ఇంత నాలేడ్జ్ గూడ ఎగ్జిక్యుట్ చేయాలా
ఉమ్ చూపియాలేమొ వెరిలక్ కోడి ఇల్ల నే ఉంది మనం లాస్ గదే రీల్ వచ్చింది కదా వెరిలా కోడ్ రాయాలి మనం చేసేదె ఎచ్ వేరిలక్ కోడ్ మనమే
ఆ అవును మేరా
అంటే అది ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాకపోయినా గానీ అళ్లోస్తదని
ఉహ్
ఉ
పడగదా అదేట్లే
అది సేమ్ కూడా సేమ్ అది కూడా అంతే ఇప్పుడు వి హెచ్డి ఎలన్ చేస్ సెలెక్ట్ చేస్తున్నాం కదా ఫస్ట్ పని చేయంగానే వాయిల్ క్రియే చేసుకొని మనం చేస్తాం చూడు ఉ మల్ల
హు ఆమా వేరిలాగ్ ది క్రియేట్ చేసి ఇది ఈ కోడ్ కొట్టల్ల
ఆ
హూ
ఈ రైస్ ఆ
కొన్నిటికి లేవు
కోయెక్కి లేవా
సెకండ్ దాన్ లేదు బేరీ లావ్ వి జెల్ ఒకటే ఉన్
అవును హెల్దిలో ఒకటి రాస సరిపోతుదేమోనన్న అడిగితే
అవునా
ఆ మన ఎందుకు రెండు కదా
ఆ ఇది ప్రొసీజర్ ఎట్లా రావాల
ఓన్గా రాయాలి మనకు తెలుసు కదా ఎ ఎట్లా ఫస్ట్ మేము ఆడ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాం
ఆ
ఓపెన్ చేసిన తర్వాత కి ఒక ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ దాని తర్వాత కి ఫినిష్ దా నట్ కి ఒక ఫైల్ క్రియేట్ చెయాలి హు సోర్స్ కి పోయి యాడ్ సోర్స్ నొక్కి ఒక పై క్రియేట్ చేయాలి ఆ ఫైల్ ఇయాలి అనే ఏమి ఇచ్చిన ఇప్పుడే మనం నెర్చలా వెర లాంగ్ అ సె చేసిన తర్వాత దానికి అన్ని అట్టనే పెట్టి మళ్ళా దాన్ని డబల్ కిప్ చేస్తే ఇన్పుట్ ఆవుట్ పుట్ కోపన్ అఇద్దే ఇన్ పుట్ అవుట్ పుట్ కూ ఇక ఏవైతే ఇ కూచున్నాయో అవేయాలి ఏవైతే అవుట్ పుట్స్ ఆ వయ్యాలి అ ఇంత ఆరవటము అంతే ఇక సీత ప్రధానము ఏమంటారు ఆర్టీ అనాలిసిస్ తరవాతకి కానీ ఆట అనాలిసిస్ వచ్చినప్పుడు కిమాటిక్ డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. అది వచ్చిందంటా కరెక్ట్ గా చేసిన నా సిములైజ్ చేసాం అనుకో అంటే ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేయాలి. ఇ వాల్యూస్ బైనరీకి పెట్టుకొని, ఫోర్స్ కాన్స్టెంట్ డ్యూరేషన్ అవన్నీంత చేసి చూస్తే. గంతకంటే
ఉహు బ
అన్నిటికి కొంచెం సేమే ఉంటది గాని
ఏంటి కోడా
ఆహా అప్పుడు రా చూడు చేయడం కొ ఈ మల్టీప్లెక్సర్ వాటికి కొంచెం డిఫరెంట్ ఉంటది.
ఏం డిఫరెంట్ ఉంటది.
ఇ చూసుకునే దగ్గర ఇప్పుడు ఎట్సుకోవాలంటే బస్లె జయడావి జీరో టూ త్రీ త్రీ టు జీరో అట్లా
ఆ
ఇదే చేగాద కొంచం అది డిఫరెంట్ ఎయిట్ ఎక్స్పమెన్స్దా ఈ సైకిల్ టు వద్దనేసి అన్నాడు కదా
హు అవు ఈ ఎయిట్ సైకిల్ సైకిల్ తో ఏం లేదు అమ్మ ఇస్తేనైతే చచ్చిపోయేసలు ఎంత ఎంత త ఉన్నాడు డ్యామ్స్
ఆ ఇయ్య అన అన్నాడు మీరైతే ఎయిట్ వరకు చదువుకొని నేను ఏమి ఇయ్యను డా అని ఉండే మరి
ఆ అదే ఇయ్యడిగా
ఆ అనుకంటా అయి చేయలేదు గూడ కదా అడ్జెస్ట్ రాశ
జు జూమ్ ఇట్లా జాదువుతాం చెయ్యంది ఎట్లా అని చదువుతాం
ఇది మళ్ళా వేరే సాఫ్ట్వేర్ కూడా ఉంది కదా అంటే దాని టూల్స్ వేరే
ఆ అవును వేరే ఉంది
న్యాయంగా ఇ అక్కరించి డిఫరెంట్ ఉంది
ఆ
అదొక వేస్ట్ చార్లీగా చాలా వద్దనే తప్పిన ఇట్లా పోతే అసలకి కష్టంగా అసలు తూ త్రీ ల్యాబ్స్ లో వేసెసినాం మనము
ఆ అసలు ఎక్కువగా ఆమెలే
వీళ్లంట నిజంగానే ల్యాబ్స్ అని కరెక్ట్ గా అయినయ్ మన కర్ణాట కాదు ముందుడే ఎచ్ ఓ డీ అయితే
అదిగాల ఎగా్యాల అంత
ఆ లాభలే కాల ని అన్ని కావాలి ఆయనకి
తిందుకు పెటిండ్రు అట్లా గ్రూప్
హ ఏమ గద అసల్ది రోటిను రీజననా చుడదా ఎన్న
అదే రేపు ఏదోటి చెప్పొచ్చు కదా మీ అసలు దే అదేందిలే ఏదో అసలు ఎం అల ఒక్కర్ కూడా ఎవరు పోన వచ్చిందే మనం మీరు
ఆ ఎవారు కొంద
ఆ మనమ్ కూడా కూడా
ముసల్మానం ఎప్పుడు వాలే వా పోయినా
ఆ మా గమి మము ఎవ్వరు లేని మనమే కరం
ఆ
పేపర్ పబ్లిష్ చేయాలో కూడా తెవకుంన్నారు కాదు ఎవరు ఎవరి మేలు ఇస్తే వాళ్ళ మేళకి వెళ్ళి పంపియాలి వేరే వాళ్ళ మేళ నుంచి నెట్లు వేరుగుతారుమె
పెట్టొచ్చట అవి ఎవరు దాంట్లో కెళ్ళైనా పెట్టొచ్చట చెప్తుంది
అట్లగాదు ఎవరి మెయిల్ నుంచెలి పెడితె వాళ్ళ మెయిల్ కు ఎవరి టీం వాళ్ళదే కదా
ఇక్కడ నేను తప్పంట ఆమెదే కరెక్ట్ అంటా అంది
ఎవరి పిచ్చి వాళ్ళకానందం
మళ్ళీ చేసిందా నీకు
నాకేమ్ జేయాల నేనుకూడా జేయలే మళ్ల చేస్తుంది అది ఇంకేంది అన్నీ తిరుక్క తిరగానీకైతుంటది గాని గివి ఏస్కోనికి రాదా మరి ఇవెట్లాగో ఉన్నాయన్నీ తెల్సు మరి అట్లా లా ఎందుకు తిర్గాాలి కదా
కాదు నీ కోరు జెప్పిర్రు
అప్పుడే కదా ఫోన్ జేసింది
ఆ ఆ నువున్నావ్ కదా
ఆ
ఆ అదే పెయ్యనట్టై యూపిత్తాందట ఏమొ ఇక
అదీ కర అప్లోడ్ కాపోతే అట్లనే ఊపిస్తారు మాక్కూడా టూ డేస్ అట్లనే రాలే
ఓ ఏం చేసినావ్ మళ్ళా
కరెక్టుగా పెట్టిరు మళ్ళా సరి ఫస్ట్ ఎవరిమెయిల్కైతే చిక్క పాలపాకెట్ తెస్తే వస్తారు మనమే ఎలిజి గంజలి బెడితే వాళ్ళకి వాళ్ళక్కూడా తీస్కోవాలి గదా అర్ధం గావాలి గదా ఎవరిదీ అని మళ్ళీ పేపర్ పబ్లికేషన్ నేనా జర్నల్ లో మనం ప్రాజెక్ట్ మొత్తం గూడా పబ్లిష్ చేస్తారు. దానికైతే అయిపోయింది మరి ఏం ఉంటది ఏం ఉంటది నాకేం తెలుస్తలేదు
హ
ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు సైన్ చేస్తారో అదే అర్ధం అయితలే
ఎక్స్టర్నల్స్ ముంద
అవును అవటాచ్చెయ్యాలి కాదింకా
అదే నేన్ తీపియడం మర్చిపోయినా రేపు తీపిస్తా
ఏంటిది
అవే ప్రిన్స్
ఆహా కాదు తీపిచ్చి డైరెక్ట్ అన్నే చేపిరాదు అన్ని తీస్కపోయి
మళ్ళీ పైసలు ఆడుగుతారేమో ఎక్స్ట్రా
నాకే నిన్న వన్ ఫిఫ్టీ అయినియ్
ఏందీ
ఆ వన్ ఫిఫ్టీ అవన్నీటికి
వన్ ఫిఫ్టీయా కలర్ తీపిచ్చినవా
ఏ లేదు నార్మల్ ఎన్ని ఐదు కాపీస్ మరి
హ హ వన్ ఫిఫ్టీ ఆ ఒక్క సైడే తీపియ్యాలి కదా నావి ఎన్ని అయిత ఫోర్ ఇంటూ
ఫోర్ కదా ఫోర్ ఇన్ టూ ఎయిట్ ఎంత ఎయిట్ కాదు సేవనే క ఒక ఫోర్ ఇన్ టూ అయిట్ అంటే హు థర్టీ టూ
థర్టీ టూ
థర్టీ టూ రూపీస్ ఇయ్యాలి
ఆ
దాంట్లో ఎయిట్ ఆ దాంట్లో సెవెన్ పోవచ్చు ఓహో చిన్నగా పడ్డాయి దీనికి దానికి మ్యాచ్ కాలే
ఆహా ఆ గంతరి ఎట్టున్నాయో నాయికూడా ఒక్క పేపర్ కి ఎంత ఫైవ్ రుపీస్ కదా ఫైవ్ రుపీస్
టూ రుపీస్ ఆ
పొడునా ఆ పొద్దున వాటికి టెన్ తీసుకుంయనే పొద్దున ఎన్ని పేజీలు దీపించిన రెండు
మ్ బాటికెట్ ఏని తీస